హలో మీ పిల్లలు ఇప్పుడు ఏ క్లాసు
సకెండ్ హ్యాండ్ యూకేజ
అవునా ఓకే ఎట్లా చదువుతున్నారు ఇప్పుడు ఏ స్కూల్ వాళ్ళు
బచపన్ బానే చదువుతున్నారు
ఓకే ఎట్లుంటది స్టడీ అక్కడ బాం
బాంటది
హ్మ్ అంటే వాళ్ళ యాక్టివిటీస్ గానీ అవన్నీ ఏముంటాయ్
తెలుసు హ్యాండ్ రైటింగ్ గూడా కర్స్ రైటింగ్ బాంటదండి
హ్మ్ హు మా పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పెద్దోడు సెకండ్ క్లాసు చిన్నోడు యూకేజీ
వాళ్ల వసుకు
వాళ్ళొ ఒక అబ్బాయి ఫాస్ట్ స్కూల్ ఇంకొకటి శ్రీ చైతన్య బాంది అక్కడ కూడా స్కూల్ బాంటది స్టడీ కూడా బాంటది
ఓకే
నెక్స్ట్ అంటే ప్లాన్స్ ఏంటి పిల్లలకి నెక్స్ట్ ఏమ్
అంటే పిల్లలకి సమ్మర్ లో అయితే డ్యాన్సింగ్ ఉంది
ఆ నేను గూడా ఏదైనా యాక్టివిటీ క్లాసెస్ కి అట్లా పంపి ద్దామనేసి అనుకుంటున్నా హ్మ్ ఆ డ్యాన్స్ క్లాస్ కి ఎమన్నా పిస్తే బాగుంటది అనేసి
హ్మ్ హు ట్రెడిషనల్ ఉంటాయి కదా బర తనాట్యం అలా నేర్పిద్దామని చూస్తున్నాం పాపకి
హ్మ్ అదే నేను గూడా ఏదైనా పిల్లలకి ఇద్దరు నాకు పిల్లలే కదా వాళ్ళు ఇద్దరికి ఏదైనా డ్యాన్స్ క్లాసెస్కి పంపించి ఇంకా రైటింగ్ స్కిల్స్ ఏమైన్నా నేర్
హ్మ్ అవునవును పిల్లల హ్యాండ్ రైటింగ్ కర్సివ్ రై ంగ్ ఉంటుందా
ఆ ఉంటది పెద్ద బాబుకి కర్సివ్ రైటింగే ఉంటది కా కాకపోతే ఇంకా వాడి రైటింగ్ కొంచెం బాగుండదు ఇంకా వాడికి ఇంప్రూవ్ చేపిద్దాం సమ్మర్లో కొంచెం రైటింగ్కి పంపించి అనేసి
ఒకే
హ్మ్ మీ పిల్లలు మంచినే ఉంటదా వాళ్ళ
ఆ అంత బానే ఉంటుంది వర్డ్స్ రీడింగ్ అయినా వస్తుంది స్పీకింగ్స్ స్కిల్స్ అయినా
ట్యూషన్కి వెళ్తారా వాళ్ళు
ఫైవ్ టూ సెవెన్
ఆ మా పిల్లలు గూడా ఎళ్తారు
ఓకే ట్యూషన్ ఎలా ఉంటుంది
సేమ్ వాళ్ళ స్కూల్స్ కి సంబంధించిన టీచర్స్ దగ్గరికే పంపిస్తా నేను
ఓకే
మ్మ్
మ్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయా పిల్లలకి ఈ మధ్యలో
ఆ ఇప్పుడు చిన్నోడికి స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్ పెద్దోడికి నెక్స్ట్ మంత్ అవు తది మీ పిల్లలకి ఏంటి ఎగ్జామ్స్ అయి
ఆ ఎగ్జామ్స్ రన్నింగ్ ఇప్పుడు అదే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెకండ్ నుంచి వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు
మ్మ్
ట్వంటీ థర్డ్ నుంచి నెక్స్ట్ ఇయర్ది స్టార్ట్ అవుతుంది
ఆ మా పిల్లలకి డైరెక్ట్ నెక్స్ట్ ఇయరే స్టార్ట్ అవుతది. అకాడమిక్ ఇయర్ వీళ్ళకి ఏం లేదు స్కూల్లో
ఓకే హాఫ్ డేస్
ఏంటి
హాఫ్ డేస్ ఉన్నాయా పిల్లలకి
ఆ నెస్ట్ మండే నుంచి స్టార్ట్ అయి
ఓకే మా పిల్లలకి మొన్న మండే నుంచే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎగ్జామ్స్ అని
ఆ ఇంకా మా పిల్లలకి అవ్వలేదు వీళ్ళకి ఇంకా ఫుల్ డే నే నడుస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు
ఓకే ఆన్యువల్ డే కంప్లీట్ అయ్యిందా
ఆ ఆన్వల్ అయిపోయింది ఇద్దరు పిల్లలకి లాస్ట్ మంతే అయిపోయింది
ఓకే అదే స్కూల్ ఉంచుతారా నెక్స్ట్ టైమ్ ఇంగ చేంజ్ చేసేదుందా
మ్మ్ అర్ధం కాలేదా
తే ఈ స్కూల్ బానే ఉందా నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా అని
ఇప్పటి వరకయితే ఇంకేం అనుకోలేదు. కాకపోతే చూడాలి ఇప్పుడు ఈ సమ్మర్లో ఆలోచించాలి మ్మ్ పెద్దోడికి కొంచెం అంత బాగా అనిపించట్లేదు
ఓకే
ఏదన్నా వేరే స్కూల్లో అట్లా చేంజ్ చేపిద్దామనేసి అనుకుంటున్నాము ఇంక పిలల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎట్లా ఏమనుకుంటున్నావ్
మ్మ్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పిల్లలకి ఏదే అంటే తెలుగు మీద ఎక్కువ అంటే తెలుగు క్లాసెస్ ఎక్కువ స్కూ లో ఉండట్లేదు కదా అది బాగా నేర్పివ్వాలని చూస్తున్న ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా ఉండాలి కదా రీడింగ్ చేయడానికి వాళ్ళకి అసలు తెలుస్తలేదు పెద్ద పెద్ద పిల్లలే సిక్స్త్, సెవెంత్ పిల్లలు కూడా అసలు రీడింగ్ చేయలేకపోతున్నారు తెలుగు మరి హింది, తెలుగు, ఇంగ్లీష్ మూడు లాంగ్వజ్ నేఫియే
మా పిల్లలు తెలుగు బాగానే రాస్తున్నారు చదువుతున్నారు కానీ ఆ అద ఎడింగ కొంచం ముస్తదిపు ఇప్పుడు కాకపోతే ఇంగ్లీష్ రీడింగే కొద్దిగా పెద్దోడికి ఇబ్బంది అవుతుంది అసలు ఇప్పుడు స సెకండ్ క్లాస్లో ఉన్నా కూడా రీడింగ్ అనేది అస్సలు చదవలేకపోతున్నాడు బుక్ చూసి
అవునా అట్లయితే ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ ప్రకారం అ ఇట్లా ట్రై చేయండి ఇట్లా ప్రొనౌన్సియేషన్ ఏ అంటే ఏంొస్తుంది బి అంటే ఇట్లా ఉంటది కదా అలా చేస్తే ఈజీ వస్తుది
అవున అవును అట్లాగే చెయ్యాలి మెయిను వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ అకాడమిక్ ఎల్కేజీ యూకేజీలోనే ఆ సాడ్స్ ప్రొనౌన్సేషన్ స్టార్టింగే పోయింది ఆయనకి అప్పటి నుంచి ఇట్లా అయిపోయింది అసలు
బేసిక్ అయితే బేసిక్ కరక్తు
హ
బేసిక్ కరెక్ట్ ఉంటే పిల్లలు ఈజీగా రీడింగ్ చేయగలుగు రు ఇంగ్లీష్ మా బాబు చాలా బాగా చేస్తాడు ఫస్ట్ క్లాస్ నుంచి
అ
అదే తెలుగు కొంచెం రా హిందీ తెలుగు కష్టం అవుతుంది
కూడా అదే చూడాలి ఏంటి ఎట్లా అసలు నెక్స్ట్ ఏంటి అసలు ఎట్లా చదిపించాలి పిల్లలను అని అదే చూస్తున్నాం ఇంకా పని అయిపోయింది ఇంట్లో
హా అయిపోయింది
హమ్ హమ్ ఏం చేస్తావు వంట
రోజు పప్పూ
మ్ అయిపోయింది బెండకాయ్ ఇంట్లో పని అయిపోయింది పిల్లలు అందరూ వెళ్ళిపోయిన్రు హమ్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవాలి
హమ్ ఎన్నింటికీ వస్తారు పిల్లలు ఈవినింగ్
ఆ చిన్నోడికి హాఫ్ డేనే అయిపోతది పెద్దొడికి అయితే ఫుల్ డే ఉంటది
ఓకే
ట్వెల్వ్ థర్టీ వన్
ఓకే పీటిఎమ్స్ ఉంటాయా మంత్లీ మంత్లీ
హా ఆ ఉంటాయి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఇవి రాసినప్పుడు పీటిఎమ్స్ ఉంటాయి
ఓకే హ్మ్ ఇంకా నువ్వేమనా నేర్చుకుందామని ఉందా నీకు
ఆ చూడాలి ఇంగా ఫ్యూచర్ జాబ్ అది ఇంగేం అవ్వట్లేదు కదా చూడాలి ఇంట్లోనే ఉండి ఏదన్నా ట్రై చేసేటట్టు
పిల్లలతో చిన్న పిల్లలతోని ఇబ్బంది కదా ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే బాగుండు
ఆ అట్లనే మొన్నట్
ఓకే ఏదైనా యాప్ ఇట్లా ఉందా అట్లా చేస్ తేది
ఇప్పుడు వరకు అయితే ఇంకేం దెలీదు చూడాలి తెలుస్ కోవాలి ఏదన్నా ఇంట్లో ఉండి లేడీస్ కి మనకి వర్క్ చేసుకునేటట్ టుగ హ్మ్ బయటిక వెళ్ళి చేసుకోలేకపోతున్నాం గదా
అంటే ఈవినింగ్ తొందర వస్తున్నారా ఇప్పుడు అన్ని స్కూల్స్ త్రీ థర్టీ అట్లనే ఉంటున్నాయి త్రీ థర్టీ ఫోర్
హ్మ్
అంటే ఈవినింగ్ వరకు ఏదైనా చేసేటట్టు ఉంటే బా ఇంట్లో ఉండి
నాకు కూడా అట్లనే ఉంది పిల్లల కోసం అనే ఇబ్బంది అవుతుంది వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పిక్ చేసుకొని డ్రాప్ చేయడం మల్లా టూషన్సు ఇవన్నీ అవుతున్నాయి వాళ్ళని ఇవి నాకే అనిపిస్తుంది మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది అవుతాయి మళ్ళీ బయటకి వెళ్తే మనకు అసలు టైం ఫ్లెక్సిబుల్ ఉండట్ లేదు
అవునవును మినిమమ్ ఫైవ్ సిక్స్ వరకైనా ఉండాలి ఏ ఆఫిస్ ఎల్లినా గూడా
హ్మ్ ఎంతైనా మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ గూడు ఉం ఉంటది కదా మళ్ళీ అది కూడా ఉంటది వచ్చేస్తాము అదే మా అర్థం గాట్లేదు ఇంగ ఇంట్లో ఉండే ఏదన్నా వర్క్ ఉంటే బావుండు
అవును ఓ లంచ్ తీసుకెళ్లారా పిల్లలు
ఆ తీసుకెల్నారు
హ్మ్ హు బాక్స్ పెట్టేశావా మార్నింగే
తర మీ పిల్లలు
ఆ వస్తారు ట్వెల్వ్ థర్టీ
హ్మ్ వెళ్ళిదిస్
ఆ నేనే వెళ్ళి తీసుకోస్త బ
అయిపోయిందా వర్క్ అంత ఇంట్లో
ఆ ఆయిపోయింది
మ్మ్ ఏం చేస్తున్నావు మరి ఇంక
ంట ఏం లేదు ఈ రోజు రేపు ఫ్రైడే కదా అన్ని క్లినింగ్ చేసి పెట్టుకున్న దేవుడివి
ఆ
ఇందాక మార్నింగ్ తొందరగా అయిపోతుంది కదా ఇంకా బ్యూటీషియన్ క్లాసెస్ ఏమైనా చెప్పిందా మ్యామ్
బ్యూటిషన్ గురించి మ్యామ్ ఏం చెప్పలేదు అ అక్కడి నుంచి అయితే ఇంకేం రెస్పాన్స్ లేదు
ఓకే
మ్మ్ నేను కూడా అక్కడికి ఏమి వెళ్ళట్లేను పెద్దగా
అక్కడే ఉందా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు
ఆ అక్కడే ఉంది అక్కడే ఉంది నేను కూడా వెళ్ళి పెద్ద ఒక టూ, త్రీ టైమ్స్ వెళ్ళి కలిసేసి వచ్చినా
ఓకే
అ
ప్యాచెస్ అవుతున్నాయంట కొత్త కొత్తగా ప్రాడక్ట్స్ కూడా కొన్ని కొ ప్రాడక్ట్స్ కూడా కొన్ని మధ్య కొ త్తగా లాంచ్ చేసినవి ఫ్రీగా ఇచ్చారు
అవునవును వెళ్ళార మీర్ హలో
నేను వెళ్ళలేదు ఆ రోజు కొంచెం నాకు వేరే పనుండి బయటకి వెళ్ళినా ఆ రోజు వేరే అమ్మాయికి చెప్తే తను తీసుకొని పెట్ట ట్టింది మేడం చెప్తా రిక్వెస్ట్ చేస్తే
అది కూడా ఈ మంత్ లో అయిపోతుంది డేట్స్
ఆ అదే అదే అదే పిల్లల ఫ్యూచర్ గురించి ఈ చదువు గురించే టెన్షన్ ఉంది అసలు ఎట్లా ఏంటి ఎట్లా వెళ్ళాలి ముందుకు వాళ్ళని ఏం చేయాలి దానికోసమే చాలా టెన్షన్ అయితుంది ఇప్పుడున్న
పించాలి కొంచెం స్టడీ ఉండాలి. ప్లస్ యాక్టివిటీస్ కూడా ఉండాలి ద
ఇప్పుడున్న ఈ జనరేషన్ లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉండాలి అన్ని గ్రా చేసేటట్టు తొందరగా ఆ ఉన్న స్టడీ కానీ సిలబస్ కానీ ఏదైనా సరే అసలు మనలాగా లేదు వాళ్ళకి
అవును
మొత్తం చేంజ్ అయిపోయింది ఉం చేంజ్ అయిపోయింది వాళ్ళకి అసలు ఎంత అంటే ఇంత చాలా తొందరగా గ్రాప్ చేయాలి వాళ్ళక అన్ని నేర్పించాలి అసలు మనం చదువుకున్నట్టు అసల్లేదు ఇప్పుడు
ఫ్లో యాక్టివిటీవో ఉండాలి యాక్టివ్గా ఉంటేనే కదా పిల్లలకి తొందరగా వచ్చేది
కే మరి
ఓకే